ఛా
హలో
బాగుండ్రా అండి
బాగున్నామండి శుభ సాయంత్రం అండి
శుభ సాయంత్రం అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇంగో ఇలా పడుకున్నాం ఫ్యాన్ ఏసుకొని ఫ్యాన్ కింద పడుకున్నాం అన్నమాట మీరేం చేస్తున్నారు
ఏంలే అండి ఫేస్‌ కినియకు
ఏంటిది ఏంటిది ఏంటిది ఏంటిది సిగ్నల్ లేదు మీ వాయిస్ అనేది మొత్తం పోతుంది గాలికి కొట్టుకుపోతుంది
ఇప్పుడు వీన్సుసా
ఆ ఇప్పుడు ఓకే పర్లేదు
తేనెను పెరుగు అనేది మిక్స్ చేసి నా పెరుగును తేనె ఒక్కొక్క టీ స్పూను ఆ బౌల్లో తీసుకొని మిక్స్ చేసి ఫేస్‌కి అప్లై చేసుకుంటే సాల్లగా ఉంటదండి స్మూత్ టెక్స్చర్ వస్తాది పింపుల్స్ కూడా మాయమైపోతాయండి
అవునా ఎక్కడ చూసారండి మీరు ఇయాన్నీ
నేను చిట్కాలు సేమ్ బాటిల్ తే ఇక్కడ కాలేజ్ పెట్టే పెళ్ళండి కాని అది వాటర్ వాటర్ ఉండే సరికి కొంచెం అరిపోయిందండి కొంచెం టైట్ పెరుగైతే మంచిగా పెట్టుకోవచ్చండి సూపర్ ఉంటది
ఎంత సాల్లగుందో తెలుసా అండి నా ఫేస్ పైన బంక బం
తేనే మీరు బా టిలల్లో ఆహ కాదు బా బాటిలల్లో అమ్ముతారు కదా దా అండి
కాదండి ఇక్కడ డిమార్ట్‌లో మా ఇంటి దగ్గర ఒక డిమార్ట్‌లో కో ఆ కొనుక్కున్న అండి వివి
ఎంతుం ఎంతుంటాదండి దానికి ఖరీదు ఓ పోతుంది మీ వాయ్ ఎంత
చిన్నది కొనుక్కున్న అండి చిన్నదే కొనుకున్నా నలబై రూపాలది
అవునా అంటే మన ఊళ్లో తేనె అమ్మడానికి అంటే ప ట్టినా పట్టడానికి పోయినొళ్ళు వస్తారు చూసిర్రా
ఆ వాళ్ళు అమ్ముతారు కదండి అది బాగుంటది అంటే మేము కొనుక్కున్నాము
అవునా
అవునండి మీకో విషయం చెప్పాలా
మీరు అ ఫేస్ స్మూవ్ అయితదండి
ఆ చేయడానికి నాక అంత టైం లేదు కానీ ఆ ఏమో చెద్దాం అనుకున్నాండి మీకు నేను మర్చిపోతున్నా ఇట్ల విషయాలు మర్చిపోవడానికి గల కారణం మీకు తెలుసా
చెప్పండి మీ వాట్ బ్రేక్ అవుతుంది
నేను ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా ఆ మధ్యలో ఎవరన్నా కొంచెం డిస్టర్బ్ చేసిరనుకో కత ముచ్చట మర్చిపోతున్నా ఎందుకు అంటారలా జరుగుతుంది
ఏమో అండి
వినబడలేదా
వినపడింది కాని నాకు తెలిదండి నాకు అలా జరుగుతుంది కాబట్కి నాకు నాకు తెలీదండి నాకు వినిపిస్తుంది అని నాకు తెలిదండి అవునండి
అవు ఇంగ నాకు మొన్న జలుబు చేసింది జలుబు చేసినంక అది కొంచెం తగ్గు తగ్గుతుంది కాకపోతే ఇప్పుడు దగ్గులే వస్తా ఉంది
గొంతు మండుతుందండి
ఏం చేయాలి నేను
స్వీట్స్ తిన్నకండి
గొంతు ఏం మండట్లేదు కాపోతే స్వీట్స్ అంటే ఇగా ఛాయ్ మా పొద్దుగాల ఛాయ్ తాగుతానండి నేను
ఆ బ్రెడ్ గూడా తిన్నకండి ఎక్కువ కొంచెం రోజు కోక రోజు తిన్నద్దండి ఒకసారి తింటే సరిపోతాయి వారంలా
ఏంటిది బ్రెడ్డా వారంన్ ఒకటేసారి తిన్నాలా
ఎందుకంటే బ్రెడ్ కూడా మైదాతోనే చేస్తారండి కాకపోతే అసలు ఎక్కువ తినొద్దండి బ్రేక్ఫాస్ట్ అయితే ఒకసారి తీసుకుంటే సరిపోతుది కాని ఊక అదే తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి
అవును మరి అమ్మకి నేను రోజు అదే పెడుతున్నాండి పొద్దుగాల సాయంత్రం పెడుతున్నా
అవునా ఒకసారి నా మాట అబద్ధం అయితే మీరుే చెక్ చేసుకోండి ఒకసారి
చూ అంటే ఇప్పుడు అమ్మకు పెట్టొదుంటారా పెట్టొచ్చు అంటారా మీరు
అంటే బ్రేక్ఫాస్ట్ టైమ్ లో పెట్టండి ఒకసారి ఆ నెక్స్ట్ డే మళ్ళీ వేరేదైనా దోషాలు లెక్క పెసరట్టు లెక్క చేయండి కానీ పె పెసిరట్ అయితే బెస్ట్ అండి ప్రోటీన్ ఉంటుంది కదా కానీ ఈజీ ప్రాసెస్ పెసిరట్టు కూడా
ఎట్లా పోస్తారండి నాకు తెలియదు పేసరట్టు
జస్ట్ పెసర్లు నానబెట్టాలండి టూ త్రీ అవర్స్ సోక్ చేస్తే సరిపోతదండి అవి మంచిగా అయిపోతాయి మెత్తగా గ్రైండ్ చేసేసి ప్యాన్ పెనం మీద కొంచెం ఒక చుక్క మరీ ఎక్కువ పోయకండి ఒక చుక్క ఇట్లా బ్రష్ తోటి ఇట్లా నూనెని రబ్ చేసి దోశ పోయండి కొంచెం పలసగా పోసుకోండి ఇక మీ అమ్మగారికి ఇండి రొండు రొండో రోజ రొండు తిన్నా సరిపోతతుందండి ఇక మళ్ళీ తను అన్నం తినట్లేదు అన్నారు గాదా అ అన్నం కూడా ఆఫ్టర్నూన్ ఒకసారి కొంచెం పెట్టి కర్రీనే ఎక్కువ పెట్టండి ఆకూరలు ఉంటాయి కదా ఆకుకూరని తాళిం చేసి ఆ అట్లాగే ఒకవేళ మీకు వీలైతే పప్పు పప్పు కూర పప్పు ఉన్న లేకపోతే ఇంక ఏదైనా పక్కకు పెట్టి రొండు కూరలు ఇంకా మీరు ఒక్కరి కావటికి ఆ ఒక తాలింపు కూర పెట్టండి సరిపోతు తానకు కానీ కూర ఎక్కువ పెట్టండి అన్నం ఒక బౌల్ పెట్టుకొని మీరు కొలత పెట్టుకొని పెట్టండి ఇ మధ్యాహ్నం రొటల్ చేయండి జొన్న రొట్టెలు రోట్టలు చేయండి లేకపోతే చపాతీలు అయినా చేయండి చపాతీలు తిన అన్నారు కాబట్టి జొన్న రొట్టెలు చేయండి ఇక మీకు వీలు ఉంటే చెయ్యడి లేకపోతే ఇంకా వేరే ఏదో రైసే పెట్టండి ఇక
చపాతీలు అమ్మ తింటదండి బాపు తినడు
అంటే ఇక మీ డాడీ కోసం ఒక ఒక గ్లాస్ రైస్ పెట్టండి ఇక
మేము తింటాం నేను తింటా అమ్మ తింటాది మేము అందరం తింటాగాని మా బాప్ తోటె వచ్చిందండి కష్టం ఇంకా అమ్మ బాప్ ఆకుకూరలు కూడా తినడండి
అయ్యో మరి ఎట్లా అండి
ఏమో అండి నాకేమో ఇట్లా దగ్గు లేస్తుంది నాకు మా బాప్ కు తినే కూరగాయలు కూరగాయలు చూస్తే ఏడు పోస్తుదండి తెలిసా టమాటా పప్ పప్పు టమాట పప్పు ఇంకేమన్నంటే కోడిగుడ్డు ఆమ్లెట్ అంటాడు లేకపోతే పచ్చి పూలుసు అంటాడు ఇవి తప్ప ఇంకో ఇంకోటి వద్దండి అసలు
ఎలా అండి మరి
ఏవనంటే చేపలు అంటాడు మటన్ చికెన్ అంటాడు గంతే అవి మటన్ అంటే పండకే తెచ్చుకుంటాంలే గాని చాపాలు అయితే చెరువులో పడ్డప్పుడల్లా తేస్తాడు పట్టినప్పుడు అలా తేస్తాడు
అవునా చేపల పచ్చిర పెట్టేసారాండి మీ అమ్మగారికి
ఆ అమ్మగారికి పెట్టాం గాని అమ్మ తినట్లేదు అండి ఇగ నేనే తినేస్తున్నా అయి కూడా ఇప్పుడు కొన్ని అంటే మొన్న ఎన్ని తీసిందంటే మా అంటే ఒక ఆరెడుపి అంటే ముక్కలు ఉంటాయి కదా అవే తీ అన్ని అన్నే తీసింది ఇక
అవునా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయండి ఫిష్ లో కార ఆ ఉండు ఇక్కడే వస్తున్నా హలో
ఆ చెప్పండి
మా స్నేహితురాలు వచ్చిందండి నే ఒక్కదాన్నే ఉన్నానండి అవునా
ఏమైంది
ఏం లేదండి బాగానే ఉన్నా మా స్నేహితురాలు వచ్చింది అంటున్నా
అవునా అయ్యో తను వచ్చినప్పుడే మీరు నాతో మాట్లాడుతున్నారా
ఏం కాదులేండి
పర్లేదు కదా మీకైతే
నాకేం పర్వాలేదండి
ఆ ఈ ముక్కల అయితే ఇంక తెలుసా అండి ఇంక రెండే ముక్కలు ఉన్నాయండి అందులో అయితే మొన్న అమ్మ చేపల పులుసు పెడతారు కదా ఇక పెట్టినప్పుడు ఇక బాప్ కి మళ్ళీ ఒడు కూర వండుతోలే అని నన్నను ఇక చ చేపల కూర వేసుకున్నదండి ఉండిన కూర పూల్సు అలి చాలా బాగుంది తెలుస అది
అవునా
అ బప్ కుండాలనేసిరినేను తినలేదు ఇక అమ్మ పెట్టిన పచ్చడి అది ఉంటాది కదా ఇక అయ్యే తిన్నా కాబటికి మొన్నటి నుంచి అయ్యే తింటున్నా ఈ రోజు కూడా ఏం కూర వండుకోలే మధ్యాహ్ం కొన్ని ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కోసి ఇక కోడిగుడ్లు పోసి కల్ తే స్తాడు కదా చేపలు బొచ్చడు తెస్తాడు ఇంకా మళ్న తెచ్చినప్పుడు పడతామండి మేమ్ మీ కోసం పట్ ఆ పడతాము
ఓకే అండి
మీరు వొత్తరంటే మీరు మీరు నేను బాపు అందరం ఎళ్ళేసి చెర్లకు పోయి చేపలు గాలాలు ఎసుకొని చేపలు పట్టుకొని తెచ్చుకుందాం మనము
హ్మ్
ఓకేనా
ఏమున్నదనీ
ఏమైంది
ఏం లే
ఇంగా నాకైతే అసలు దగ్గు వశపడతలేదండి అసలు మస్తు గోరంగా వొత్తంది ఉత్తుత్తిగనే ఇంత ఇంత దగ్గు వస్తాంది
అవునా
అవునండి అసలు చచ్చిపో ఇంత గోరంగా వస్తదా అండి అసలు దగ్గుఐతే అమ్మా ఇంగొ ఇప్పుడు ఇందాకనె దగ్గాన మళ్ళీ ఇప్పుడు గొంతులో నుంచి ఎట్టెట్లనో అయితూనే ఉంది మళ్ళా ఇప్పుడు మళ్ళీ వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా నేనే
ఎలా అండి మరి
ఏమోండి ఇగ చూడాలిగ ఏం చేద్దాం
అమ్మో నాకు గుండె నొస్తుందండి బాగా
ఎందుకు
ఏమో అండి బ్రీత్ తీసుకుంటా అంటే నొస్తుందండి
ఒకటి సున్నా ఎనిమిదికి కాల్ చేయమంటారా నన్ను
చెయ్యండి వస్తా పోతా అండి
చేయిస్తాం మరి ఏం చేద్దాం మరి నేను రానా
ఏంటండి
మేము రావాల్నా లేకపోతే ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేయ్యాలా అని అడుగుతున్నా
మీ ఒకటి సున్నా ఎనిమిదికి చెయ్యండి
అవునండి అమ్మ నీ కోళ్ళని అమ్మలేదు మేముచ్చట్ ఇంట్లో పడి పోలను మర్చిపోయా
అవునా ఎప్పుడు కమ్ముతరండి మీరు కరెక్ట్ ఏ టైంకి కమ్ముతరు
ఈ టైం కి ఇగ పో ఫస్ట్ తల్లి కొలు పోతై తల్లి కొలు పోయనాక ఇగ ప్ల్చ్ వాటిని కమ్మేసి ఇగ కమ్ముతనే ఉండాలిగా
మీరు ఎందుకు కమ్మడం అండి అవి బోన్లు తెరిస్తే పోవా అవి
మీలాగా మాకు అట్లాంటి కోళ్ళను కమ్మే బోన్లు ఏమి లేవండి
ఆహా అవునా ఒకటి చేయించచ్చు కదా అండి మరి
చేయిస్తం అండి మాకు బయట నుంచి అట్లా ఉండదండి కుక్కలు అచ్చి ఎత్తుకొని పోయి
సరే అండి మరి బాయ్ ఉందండి